హలో హాయ్ అండి
బాగున్న తిన్నారా మీరు
ఆ తిన్నామండి ఇప్పుడే
ఎం కర్రీ
ఈరోజు వచేసి మాది కాకరకాయ్ మీది
అవునా మీరే చేసర
లేదు మా హస్బెండ్ చేసారు
అవునా
అ
బాగ వండుతార మీ హస్బెండ్
అంటే ఓకే ఓకే ఓకే చేస్తారు మాట మరి అంతా చెప్పలేము
అవునా
హ అవునా మేదేంటి స్పెషల్
ఈ రోజు మాది కాకరకాయ ఫ్రై అండి
కాకరకాయ మీరే చేసారా
లేదు అండి మా మమ్మీ చేసింది
అవునా మీకు లేవొచ్చ
నాక అంత సాకర్ ఉండ నీకు రాద నార్మల్ టమాటో ఎగ్ ఇవి చిన్న చిన్న బెండకాయ్ దొండ వండనికొచ్చు అవు
మీ ఎక్కువ ఏం తింటారు మీరు అంటే వింటే మీకు ఏవి నచతది వెజ్జా నాన్ వెజ్జా
ఏముంది వెజ్ నాన్ వెజ్ అని లేదు కొన్ని డేస్ అది కొన్ని డేస్ ఇది
ఆ ఆ నా దోను ఎక్కువగా నాన్ వెజ్ తింటారు కదా. ఎక్కువగా నాన్ వెజ్ ఇష్టపడుతరు కదా, ఇప్పుడు అందరు చాలా వరకు నాన్ వెజ్ నాన్ వెజే తింటున్నారు అందులో ఒకటి చికెన్ మళ్ళా
అవును చాలా మంది అదే తింటున్నారు
ఉ ఉ
అవును కనియ తప్పదు కొంతమందికి చికెన్ బాగా ఇష్టం కదా.
ఉ హు నా వరుకూ నాలా వరకు అందరు చికన్నే ఎక్కువ ఇష్ట పడుతారు.
ఆ
ఉ నద అంటే ఫిష్ ఇష్టమా మీకు ఆ చికెనా మటనా
పయిన్స్
అహహహ నేనొద్ద
అవును
అంటే అంటే సీ ఫుడ్ లో ఓన్లీ ప్రాన్స్ యేనా ఇంకా ఏమన్నానా. సీ ఫుడు సి కొంతమందికి క్రాబ్స్ నచ్చుతాయి కదా.
క్రాబ్స్ తింటాను ప్లస్ అవి ఏమంటారు ఫ్రాన్స్ కూడా తింటా ఈ మధ్య మీరు ఏమైన్నా షాపింగ్ చేసారా
ఉ షాపింగ్ అంటే ఎమ్ చేయలేదు చేద్దామని అనుకున్నా ఆన్లైన్ లో. అలైన్ లో చేద్దామని చెప్పేసి అనుకున్నా కాకపోతే కొన్ ఒకసారి ప్రోడక్ట్ బాగా రాలేదుని చెప్పి ఆలోచ్ చిస్తున్న చేయాలా వద్ద అని
అవునా
ఆఫర్స్ ఎతున్నాడు కదా ఆన్లైన్ లో కూడా
అవునవును
వచ్చి ఇంట్రెసెస్ గాని మ యయుటెన్సిల్స్ ఇంట్లో యూజ్ అయ్యే యయుటెన్సిల్స్ కానీ. చాలా వరకు ఒక ఆఫర్ పెడుతున్నాడు తీస్కోకోవాల అనుకుంటున్నా ని ఎట్లొస్తాయ అని భయమయి. నేను తీసుకుంటాలే
అవును ఈ మధ్య క్వాలిటీ బా రావట్లేదు ఏవి
నాదే
చూడలే
ఆన్లైన్ లోను ఆఫ్లైన్ లోన చిన్న షాపింగ్ చేయాలే అనుకుంటాన్న.
అజియో లోనా బాగుంటాయి
ఉ ఆ చాలా వరకు ఆఫ్లైన్ లో ఏంటంటే మనం బార్గరింగ్ చేేయచ్చు మనకు కల్లోతో డైరెక్ట్ చూ ది ఎట్లా ఉన్నా తీసుకుంటాం కాపోతే కాస్ట్ బాగా ఎక్కువ చెప్తాడు.
కనీమధ్య ఆన్లైన్ లో గూడ ఆఫర్స్ వస్తున్నయి గదా
హ్మ్ ఆన్లైన్ లనే ఆఫర్స్ గని ఇప్పుడు ఆ ఇప్పుడు రెండిట్లలో రెండు బెనిఫిట్స్ ఉన్నయీ అవున్నయి ఇప్పుడు ఆన్లైన్ లో ఐ న ఆఫ్లైన్ లో ఐనా ఇప్పుడు బెనిఫిట్స్ ఏంటంటే ఆఫ్ ఆన్లైన్ లో రీజనబుల్ ప్రైస్ కొస్తయి కాక్పోతే వచ్చినంక క్వాలిటీ బావుండదు ఆ రిటర్న్ బెడితే కొన్ని రిటర్న్ న్ బోతయ్ కొన్ని రిటర్న్ బోవు.
అవును
మళ్ళీ ఇప్పుడు ఆఫ్లైన్ అయితేనేమో వడు కాస్ట్ ఎక్కువ చెప్తాడు ఇగ క్లాత్ అంటే ఇగ క్లాతున్ బట్టి కాస్ట్ చెప్తడు వాడు గుడ తగ్గించడు మళ్ళీ మనం పొయ్యి చూస్ చి ఇప్పుడసలు అంత ఓపిక ఎవరకుంట లేదు గదా
ఇ మధ్య ఇప్పుడు కూపన్స్ అన్ జెప్పేసి లైక్ ఆఫర్స్ ఇవన్నొస్తున్నయి.
హ్మ్ అదే కూపన్స్ గుడా ఆ ఇప్పుడు ట్రెండ్స్ లో ఒక ఆఫర్ పెట్టారన్నర్ తెలిసిందా మీకు
లేదండి తెలీదు
రెంట్లో ఇప్పుడు మన పాత యూజ్ చేసేనా బట్టలు ఉంటాయి గదా వాట్ తవి అవీ ఎక్స్చేంజ్ లో మనకు వాడు కూపన్స్ ఇస్తడు, ఆ మన క్లాత్స్ లో బ్రాండెడియ్ ఉంటే ఏమన్న ఉంటే మంచిగా పన్సిస్తడు కూపన్స్ ఇస్తే మనము అల్ల ఫాస్ వాడు చాలా దొంగగ బేట్టిండు ఎట్లా అంటే ఆ ఉమ్ అడే అదే నేను రీల్ లో జూసాను రీల్స్ లలో
హ్మ్
ప్పారు అయితే వాళ్ళు అట్లనే బయట వాళ్ళ క్లాత్స్ ఓల్డ్ క్లాత్స్ అం అన్ని తీసుకపోయి పెడదా వాళ్ళకు ఇస్తామని అనుకున్నరట
అవున
తీసుకొనేళ్తే వాళ్ళోచ్చేసి మానేజర్ తో మాట్లాడండి అట్లా అన్ జెప్పేసి అన్నారట
కే
కి వాళ్ళ మేనేజర్ వచ్చాక ఏమన్నారంటే మీరు ఫస్ట్ టూ థౌజండ్ టూ తొ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ షాప్ జేస్తే అప్పుడు ఇస్తామనన్నారట వాళ్ళు
ని వాడ్ బెనిఫిట్ జూసుకుంటడు వాళ్ళ బెనిఫిట్స్ వాళ్ళు
అదే అసలు చాలా దొంగగ తయారయిపోయిన్డు మొత్తం అంత వీల్లోచ్చేసి దానికి బదులు మేము చేసుకోవడం ఎందుకు మా పాతయుంచేసుకొని షాప్ జేస్తే అయిపోతది గదా అనుకున్నరట
బెస్టే గదమరి అట్లనుకున్నరా
ఆ అదే గదా వాళ్ళు గుడా ఒచ్చేసారు వా చూసాను ఉమ్ నానంటే చాలా చ్చో దొంగలయిపోతాల్లందరు చాలా తెలివిగా మితి మీరి తపోతారు అవును
అవును చాలా మంది అలానే చేస్తున్నారు అన్ని ఫ్రాడ్
ఉహ్
ఈ సోషల్ మీడియా లో కొంచెం ఇన్ఫర్మేషన్ బెట్టినా అంతే మొత్తం నమ్ముతున్నారా. లగము
అది ఎందుకో పెట్రోలో గురించి ఇయా పెట్టురోల్ పెట్రోల్ విషయంలో కూడా చూడండి అదంతా ఫ్రాడా ఆ పెట్రోలియి ఉన్నాయి. అందేల్ ఇసీవ్ చెప్పినా కూడా ఎవరో ఒకరు చెప్పిన పుకారుకి వట్టుకొని ఇంకా పెట్రోల్ పెట్రోల్ అని ఫ్యూ లైన్స్ గడతాడు. హుహ్ ఏది చెప్పరు కేమంతో బల్లి లేదన్ని జేపారు. హు దమే
చూడాలి పాలా మంది పేదో ప్రశ్నోట్ అనుకుని వాట్సాప్ లలో స్టేటస్ పెడుతున్నారు.
ఇయాదంతే ఫేక్ న్యూస్ మరి ఎట్లా స్ప్రెడ్ అయితది. హు మళ్ళీ మనకు ఇప్పుడు ఎల్పిజి గ్యాసే చాలా వరకు షార్టేజ్ ఉంది. అది వేరే దగ్గర నుంచి కదా మనకు రావడం.
ట్రాన్స్పోర్టో మనక్ లాంగ్ అవడ్
హు ఎస్పోట్ ఇంపోట్ అనేది ప్రాబ్లమ్ అయితది ఎల్పిజి వల్ల అయినా గూడా వేరే దగ్గర నుంచి వెప్పిసున్నారు కాకపోతే ఇన్ని వీళ్ళు క్యాచ్ చేసుకొని ఎక్కువ డబ్బులు దీసుకోవడం షార్టేజ్ ఆన్ జేప్ పడం ఇంకా ఇగా దొరికిందే సందని మనీ ఎర్న్ చేసుకుంటారు కదా
అవును
వీళ్ళు కూడా మన ఇండియన్స్ తో ఇదే బాధ అందుకే అందరు అందరూ ఇద్యా నమిస్తరు.
చాలా మంది ఇగా నమ్మి అందరు క్యాన్సు వాటర్ బాటిల్స్ అన్ని వాట్ కోన్ బోతు ఉన్నార్.
ధర్నాగా అసలు ఒక పెద్ద వాటర్ ట్యాంక్ ఉంటద్ జూడండి. అది నింపుకొని పోయిండు.
నేన్ కూడా చూసాను రీల్స్ లలో మోకే